హలో
హలో
హలో
ఆ
ఉమ్మ్ చెప్పండి
ఏముంది చేప్పడానికి
ఉమ్మ్ ఏం లేవా
ఏం లేవ్ కాలేజీకి వెళ్ళాను ఇవాళ
ఉమ్ వెల్లవ్
ఒంగోల్ కాలేజీకి
అవునా బాగుందా కాలేజ్
ఉమ్ బాగుంది కాలేజ్ వెళ్లంగానే రిసీవ్ చేసుకు ఉన్నారు మంచిగా
ఓహో
ఫుడ్ పెట్టినారు టిఫిన్
అవునా
నెక్స్ట్ లెచ్లర్ మొత్తం కాలేజ్ మొత్తం తిప్పారు
ఉమ్మ్ లోపలంతా ఫ్యాకల్టీ రూమ్స్ అంతా బాగున్నాయా
ఆ బావున్నాయి ఏ బ్లాక్ బ్లాక్ కంటే డిప్పాట్మెన్కు ఒక బ్లాక్ అన్మాట
ఓకే
బ్రాంచ్ బ్రాంచ్ కి ఒక బ్లాక్
అవునా ఉమ్మ్
ఇంకా తిప్పారూ మొత్తం
ఒకే నువ్ తిరిగావ ఆ ఉమ్మ్
కాలేజీ బాగుంనాయి
ఓకే
నీ సంగతి ఇంకొచ్చేద్దాం అనుకున్నాం ఉమ్మ్ ఇంకా అడ్మిషన్ అవి ఇచ్చారు డాడీ ఇంకా ఆ ఫీజులు మరి ఎక్కువ బస్
అవునా
ఉమ్మ్
కాలేజ్ ఫీజు ఏమన్నారు
కాలేజ్ ఫీజ్ అది కౌన్స్లింగ్ కదా కౌన్సిలింగ్ కదా ఫ్రీ సీటే వచ్చేది
కే మ్మ్ఉహ్మ్
ఉమ్మ్ ఇది సంగతి ఇంకా ఏం సిసి కూడా ఉందంటా అ దాంట్లో
మ్మ్ఉహ్మ్ నీకు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందా ఎన్సిసి
ఆ జాయిన్ అవుతా కాలేజ్ జాయిన్ అయినాక జాయిన్ అవుతా
ఉమ్మ్
ఉమ్మ్ ఇంకా అట్లా అయిపోయింది ఇంకా లెవెన్ అయింది లెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా బయటికి వచ్చేసరికి బయటికి వచ్చేసరి కాలేజ్ నుండి అట్లా మేనేజ్మెంట్ రూమ్ అన్ని చూపిచ్చినాడు
ఉమ్మ్
హాస్టల్ గాని గ్రౌండ్ గాని అన్ని చూపిచ్చినాడు ఆ హాస్టల్ బావుంది ఏసీ రూమ్స్ కడుతున్నారు పక్కన
ఓకే
ఏసి ఏసి రూమ్స్
ఆ గర్ల్స్ హాస్టల్ బాగుందా
గార్ల్స్ హాస్టల్ ఆల్రెడీ ఏసీ రూమ్స్ అంట ఇప్పుడు కడుతున్నారు బాయ్స్ హాస్టల్ అయితే
ఉమ్మ్
ఉమ్మ్ బాగుంది ఇంకా రోడ్డు మీదకి వచ్చి నించున్నామా
ఉమ్
అర గంట నుంచున్న గాని బస్సులు రాలా
ఉమ్మ్
ఆ ఇంకా ఏం చేసామంటే ఇంకా ఆటో వస్తే
ఉమ్మ్
ఆటో ఎక్కి ఎళ్లినం ఇంకా
ఉమ్మ్
ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇంకా అసల
ఉమ్మ్
మస్తూ
ఉమ్మ్
ఇంకా
చాలా ట్రాఫికా ఇంటికి వచ్చేప్పటికి ఎంతసేపు అయింది
బో టూ ఓ క్లాక్ అయ్యింది వచ్చిలోపలా
ఉమ్మ్
ఎళ్ళేటప్పుడు కాలేజ్ బస్సులో ఎళ్ళినాం
ఓకే
ఇంకా వచ్చేటప్పుడేమో ఇం కాలేజ్ బస్ స్తున్నదిగా ఈ ఆఫ్టర్నూన్ కదా
అవునా ఒకే
ఉమ్మ్
కాలేజ్ టైమింగ్స్ ఏంటి
కాలేజూ నైన్ ట్వంటీకి స్టార్ట్ అంట ఆ మార్నింగ్ ఈవినింగ్ ఏం ఫోర్ ట్వన్టీ కి
ఓ హ ఓకే
ఫోర్ తోంటీకి అయిపోయిద్ది
మ్
బస్సులన్నీ ఫస్ట్ టేమో గేటు కాడ పెడతారంట కొంచెం అలవాటు అయ్యేదాక నెక్స్ట్ నుంచి గ్రౌండ్ లో పెడతారంట
తర్వాత మా వాళ్ళే వెళ్ళాల స్టూడెంట్సే
ఆ స్టూడెంట్స్ గ్రౌండ్ లో ఉంటాయంట బస్సెస్ అన్ని
ఎతుక్కోని వెళ్లాల
పక్కనే గ్రౌండ్ అంట
ఓకే
పక్కనే అంటే బ్లాక్ బ్లాక్ అంటే వరుసగా ఉంటాయి బ్లాక్స్
ఉ
చిట్టూర రౌండ్ గ ఉంటాయి బ్లాక్స్ ఇట్ల పక్కనే గ్రౌండ్ కూడా
అవునా
గ్రౌండ్ బావుంది
పెద్ద గ్రౌండ్ ఏనా
ఉమ్ పెద్దదే
మ్
పెద్దదే గ్రౌండ్
హు అవునా
ఇంక అట్లా నడుచుకుంటా వాటర్ అయినాయి ఇంకా
ఆ
ఇంక వాటర్ అయితే నాన్న నేను థంప్సప్ తాగ్యం సీసా
ఆ
ఇంక థంప్సప్ దాగీ ఇంక అట్లా నడుచుకుంటా బస్ స్టాండ్కి వెళ్లినాాం
ఉమ్
ఆ బస్సు కాడ ఒక గంట
మ్
ఆ బస్సు చూసి చూసి చూసి నా పని అయిపోయింది
ఉ
ఇంకా బస్ ఎక్కినాామా ఫుల్లు రష్ అసల ఉ అసలు ఎంత మందో కోట్టుకుంటురున్నారు ఆడోళ్ళు అయి తె ఫ్రీ బస్ కదా కొట్టుకుంటున్నారు
ఉ
ఇంక అట్లా గొడవ అయింది ఇంక ఒకలది ఇంక నాన్నకి నాకైతే సీటు చిక్ కిందు నేన్ కిటికీలోంచి ఫోన్ పెట్ టేసిన ఇగ సీట్ లకి అసో సీట్ చిక్కింది ఆ పక్కనే కరెక్ట్ గా ఎక్కి స్టెప్స్ పక్కనే
ఉహు
అందుకనీ అట్లా పెట్టినా ఇంక నేను చూస్తా ఉన్నాలే ఏం రోయ్
హ్మ్
న్ పెట్టాను
ఓకే
ట్లా సరిపోయింది ఇంకొచ్చేసరికి వామ్మో పల్లె వెలుగు బస్సు కదా
హూ
ఊళ్ళో నుంచి వచ్చేలల్ల పున్నె కలాం పూర్తి అయ్యింది పో
అవునా
ఆ చానా అసలే ఎక్కడ పడితే అక్కడ ఆపేతున్నాడు అబ్బో లేడీసే ఎక్కువ ఉన్నారు అసలు ఫుల్ ఆ ఆధార్ కార్డు చూపిస్తున్నారు ఎక్కుతున్నారు
ఫ్రీ బస్ అంటే అంతే కదా మరి
హ్మ్ అవును
హూ మరి
ఇంకా మాకేమో సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు
హ్మ్
డాడీకి నాకు ఇద్దరకి కలిపి వన్ థర్టీ రూపీస్ అయినాయి.
హ్మ్
హ్మ్ అది సంగతి
ఓకే
ఇంకేం మరి
ఇంకేం లేదు చెప్పాలి
ఇంకేంది నువ్ యాడికెళ్ళలా
నేను ఈ రోజు ఎక్కడికి వెళ్లేదు నేను ఇంట్లోనే ఉన్నా
హు కాలేజీ లేదా
కాలేజ్ లేదు అయిపోయింది కాలేజ్ హుమ్
హూ ఏం చేస్తున్నావు ఇప్పుడు
ఏం లేదు ఖాళీయే ఊరికే తిరుగుతున్న గల్లీల్లో
హు హుమ్ గల్లిల్లో
ఆ
హు కాలేజ్ కి కేలవ్వా మరి
కాలేజ్ స్టార్ట్ అవ్వాలి కదా, కాలేజ్ స్టార్ట్ అయితే కాలేజ్కి పోతా.
ఎప్పుడు కాలేజ్ స్టార్ట్
ఆగస్ట్ మంత్ లో
అబ్బో చానా టైమ్ ఉందిగా ఇంకా
ఆ ఈ మంత్ టైం ఉంది
హుమ్ హు ఇంకేంది ఫ్రీ సీట్ ఏనా నీది
ఆ ఫ్రీ సీట్ ఏ
హుమ్
హూ
ఇంకా ఇంకేంది మరి
ఇంకేం లేదు చెప్పాలి
కుర్లు
కుర్లా బిర్యానీ
బిర్యానియా
ఆ అవును
బో
మ్
మ్ మేము వచ్చేటప్పుడు కర్రీస్ తెచ్చుకున్నాం
అవునా ఏం కర్రీస్ తెచ్చుకున్నారు
సాంబారు
మ్
ఇంకా వంకయ్
ఆ
వంకాయ్ అంటే బ్రింజల్
ఓ
మ్ మ్
రియ్యళ్ళి
రియల్లీ
ఓకే మ్
ఇంకేం సంగతులు నేను వచ్చేటప్పుడు బయ్ ఉపసులో ఉన్నాయి గణేష్ ఫాస్టివెల్ కి బొమ్మలు తయారు చేస్తున్నారు బలే ఉన్నాయి
అవునా
మ్
మ్ మ్
మంచిగా అసలు మస్తున్నాయి ఎల్లాడ ఆ ఎల్లాలి చుట్ ట్టనికాడికి ఓ సారి
మ్
మ్ సూపర్ ఉంది
మ్ అవునా
హ్మ్ ఇంకా కలర్స్యలేదులే బైపాస్ మీద బేట్టాండు
ఒకే
మ్
పస్ చాలా టైం ఉంది కదా అందుకునే కలర్స్ వేయలేదేమో
మ్ మ్ అదేమో మేబి
మ్
ఇంకేంది సంగతులు
ఇంకేం లేదు
అమ్మో ఏత్తి ఏత్తెసాడు ఆ బస్సోడు
అవునా
మ్
మ్ బోర్ కొట్టేసింది జర్నీ
అబ్బో వెళ్ళేటప్పుడు బాగుంది వచ్చేటప్పుడే బోరు కొట్టింది
ఉమ్
ఉమ్
కాలేజ్ లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవ్వరు లేరు కాలేజీలో ఇంటి కాడ ఉన్నాడు ఇంటి పక్కనోడు ఒకడు
ఊమ్
ఇంక అంతే ఇంకెవ్వరు లేరు నా తెలిసిన వాళ్ళు
అవునా?
ఊమ్
ఉమ్
అది సంగతి ఇంకా ఆడు కూడా ఇప్పుడు సెలవులు ఎగ్జామ్స్ ఐపేనాయ్
ఓకే
ఉమ్ వాడికి కూడా స్టార్ట్ అయిద్ది
ఉమ్
మంత్ లో వన్ మంత్ హాలిడేస్ అంట ఆడికి
ఒకే
మ్ తర్వాత స్టార్ట్ అయిద్ది కాలేజ్ ఇంకెళ్ళాలే ఆడు కూడా పాపమ్
అంతేగా ఉమ్
ఇది సంగతి ఇంక అట్లా స్కూటీ తీస్కొని కాలవ కాడ స్కూటీ పెట్టినా వెళ్ళేటప్పుడు
హ్ము్
ఇం తీసుకొని ఇంక ఇంటికి వచ్చినం అట్లనే కర్రీస్ తీసుకొని ఇంకొచ్చానా తిన్నానా అట్లానే పనుకున్నా అంతే ఇంకా
ఉమ్
ఊమ్
వచ్చావ్ తిన్నావు పన్కున్నావ్
ఉమ్ అంతేగా ఇంగ చేసే పని ఏముంది మనం తింటం పొనుకోవటం ఉ
ఉమ్
ఉమ్ ఇంకా
ఇంకా ఇంకేం లేదు
ఉమ్
ఉమ్
తిన్నావ ఏమన్నా?
ఏం కాదు
ఎప్పుడు
తిన్లేదు
ఉమ్
ఊమ్
సరే సరే అయితే
ఉమ్ సరే
సరే ఉంటా